ఎలా ఉన్నారు
బానే ఉన్నా. నువ్వు?
ఏం చేస్తున్నారు?
ఏం లేదు కాళీయే
కాలేజ్ వెళ్ళి నా వా
ఆ వెళ్లినా
ఎప్పుడు వచ్చినవ్.
నేను వచ్చేసరికి ఫోర్ అయింది.
ఊహ్మ్
ఆ
కంప్యూటర్ క్లాస్ పోవలే.
ఇవాళ క్లాస్ లేదు.
ఊమ్
సార్ ఎటో ఊరి కెళ్తుంనారంటా.
ఎవరు?
కంప్యూటర్ క్లాస్ లో సార్.
ఆహా
అతను ఊరుకెళ్తున్నాడంట అందుకె లేదు.
ఏమైంది కాలేజ్ లో
కొంచెం బోరింగ్ బోరింగ్ ఉండే అస్సలు క్లాసెస్ ఏం జరగలేదు. మాకు కూడా ఫుల్ ఏమంటరు వీక్ వీక్ ఉండే
ఆహా రేపు వెళ్తవా కాలేజ్కి?
రేపు చూడాలి ఫ్రెండ్ ఏమంటది అని.
హుహ్ నువ్వు వెళ్తే నైట్ దాకా నాకు చెప్పు నేన్ నువ్వు ఆ ఎగ్జామినేషన్ ఫామ్ పంపిస్తా వెళ్తే.
ఓకే
ఉహ్ నీది అయిందా కట్టడం.
హా నేన్ మండేనే కట్టేసినా.
ఎంత ట్వల్ ఫిఫ్టీ
నా బస్సు ఫీస్తో కల్పి ఫోర్ థౌజెండ్.
హా కలి పి ఫోర్ థౌసండ్. మా లోకల్ వాళ్ళకు నాన్ లోక లోకల్ వాళ్ళకు అయితే బస్సు ఫీజే థ థర్టీ నైన్ హండ్రెడ్.
అశ్శా
హ్మ్ మంచిగయింది నేను పోలే.
హా ఫోర్ థౌజండ్ మిగిలిచ్చినవు.
ఫైవ్ ఫోర్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌజం ఆ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్. అరే ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితుండే.
అశ్శా
హ్మ్
ఇంకా తిన్నవా.
ఆంటీ ఏం చేస్తుంది?
ఆంటీ బయట కూర్చుంది.
హూహ్
తిన్నావా ఆ ఇంకా తిం
ఊహు
తిన్నావా
ఊహు ఈవ్నింగ్ తిన
ఎందుకు
ఆ నువ్వు తింటవా ను తింటవా
ఈవ్నింగ్ కద ఆఫ్టర్నూన్ అనుకున్నావా
తిన్నా వర్షం అయితుందా మీ దగ్గర?
వర్షం పడట్లేదు మా దగ్గర మీ దగ్గర పడుతుందా
లేదు కొంచెం ఆ క్లౌడ్స్ డార్క్ అయింది కానీ ఇప్పుడు మళ్ళీ ఎండ వచ్చింది
ఫోర్ కి అలాన్ క్లౌడ్స్ దాల్కా ఇప్పుడు మళ్ళీ ఎండ వచ్చింది
ఊ
ఇంకా ఏం చేస్తున్నారు ఇంట్లో అందరూ
ఎవ్వరు లేరు నేను ఒక్కరే నా చెల్లె ఎక్కడో పోయింది
ఆంటీట్
ఆంటి పని
ఓహో
ఊ లెక్చరర్స్ రావట్లే కాలజ్ కి
రావట్లేదు
ఊ హూ
ఇంకా ఫోన్ చేసారా మీ హస్బెండ్ మీ హస్బెండ్ ఫోన్ చేశారా
ఆ చేసిండ్ నేనే చేసిన ఊహు ఎప్పుడు వస్తావ్ నాకు కలవడానికి
ఎగ్జామ్స్ తర్వాత
ఎగు జామ్ తర్వాత
ఆ
రాకపోతే చూడు మరి
వస్తా వస్తా
ఊ
నువ్వు ఎప్పుడు వస్తావు ఇక్కడికి
ఎప్పుడు రావాలి చెప్పు
నువు ఎగ్జామ్స్ కి ముందు ఒకసారి వస్తే ఏమన్నా ఎగ్జామ్ గురించి మాట్లాడుకోవచ్చు
చూద్దాం ఏదైనా ప్లాన్ చేయ్ మరి వస్తా
చేద్దాం చేద్దాం ఎగ్జామ్స్ కి ఒక టెన్ డేస్ ముందు అలాగా సో మనం ఆన్సర్స్ డిస్కస్ చేసుకోవచ్చు ఇంకా ఏం చేస్తున్నావు
ఆ
ఏం చేస్
నాకు ఏంలే ఇంకా బోర్ంగ్ కూర్చొని ఉన్నా బోరింగ్ కూర్చొని ఉన్నా ఏం పని లేదు
అయ్యయో మమ్మీ దగ్గర వెళ్తే ఖాళీగా బోర్ కొడుతుంది
ఆ
ఇంకా మన ఫ్రెండ్స్ మాట్లాడారా
ఏమో కోలే పిక్ చేస్తలేవు మరి నువ్ ఈ అయినాంక ఏం ఎగ్జామ్ రాస్తావు ఎంట్రెన్స్
నేను ఎడ్ సెట్ రాస్తున్నా ఇంకా ఐ సెట్ కలు ఐసెట్ రాస్తున్నా ఇంకా ఫీటికతతున్నా
ప్రిపేర్ అయితున్నావా
ఇంకా స్టార్ట్ చేయలేదు రేపు మా అన్నే వస్తాన్నాడు ఆ బుక్ కొనుక్కొని రమ్మన్నాం హా చూడాలి ఇక్కడ చూడ లేదు
పీజీ చేస్తావా
హ
ఎన్ ఇయర్స్ టూ
హా
ఏ సబ్జెక్ట్
తెలుగు
ఓ మై గాడ్ ఇంకా మా ఓ ముస్లిం ఫ్రెండ్ ఏం ఎం ఎస్సి ఏమోమో అని అన్నది
ఆమె కూడా పీజీ చేస్తుంది ఇంగ్లీష్ లో
ఉహు నాకు హిందీలో చేయని చెప్పింది.
లాంగ్వేజెస్ ఎవరు తీసుకోరు కదా ఎక్కువ, సో మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటై అండ్ మనం ఎక్కువ డిమాండ్ చేయవచ్చు,
హుహు చూద్దాం హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్
హా
ఎగ్జా మ్స్ ఎప్పుడే
ఎంటెన్స్ ఎగ్జామ్ ఐ సెట్ ది ఏప్రిల్ లో ఉందంట సి టి గెడ్ తే ఇంకా అప్లికేషన్ డేట్ కూడా రాలేదు
ఉ
చూడాలి అది ఎప్పుడు ఉంటదో
కా ఇద్దరు ఫ్రెండ్స్
ఇంకా ఒక ఫ్రెండ్ కాగజ్ నగర్ లో ఉన్న ఫ్రెండ్ అయితే గీతం కాలేజ్ కి కూడా అప్లై చేసింది. దాని ఎగ్జామ్ ఎల్లుండి ఉంది, సండే రోజు ప్రిపేర్ అవుతదంట
హైదరాబాద్ వెళ్ళిన అమ్మాయి
ఆమ కూడా ఐ సెట్ ఇంకా సిప్లికెట్ రాస్తాది
ఆహా
చూడాలి ఏమవుతదో ఇంకా ఫ్యూచర్ లో
ఉమ్ హు ఉమ్
తీయలేదు పో
ఉమ్
అంత వరకు అంత బాగుండే డిగ్రీకి వచ్చిన తర్వాత మొత్తం
డిగ్రీ వేస్ట్ చేసినా కదా
ఆవును
ఏం పని లేదు
త్రీ ఇయర్స్ వెస్ట్ ఖాళీ
మా
చెప్
అందరు అడుకు అడుగుతున్నారు ఏం జాబ్స్ ఉంటాయి మణి తర్వాత ఏం చేస్తావు రిలేటెడ్ మీ నాకు ఏం తెలిదు
నాకు కూడా ఏం తెలిదు అసలు సరిగా ఆఫర్స్యే లేవు మన
ఉమ్ ఏం లేవు
ఆ హ్ ఏం అయితదో ఏమో చూడాలి
ఏమో లాస్ట్ స్కూల్ టీచర్ లాస్ట్ ఆప్షన్ అందులో బాగా లేదు శాలరీ
అవును చాలా తక్కువ ఉంది
ఉమ్ సెవెన్ ఎయిట్
ఏంటి
సరే మరి తర్వాత చేస్తా
సరే
బాయ్ ఉమ్